హలో
హలో
హలో
ఆ ఎందుకు అంటున్నారు ఎందుకు కరుపుతున్నారు మీరన్నాను బ
ఎప్పుడు వచ్చావ్
ఉ
ఏమో ఉత్తగనే ఎప్పుడు ఉండేదే మా ఇంట్లో
ఇప్ప ఎడికిపోతున్నారు ఎడికిపోతున్నారంట
అ
హమ్ చెప్పొచ్చు కదా
ఏడికి లేదు
సరేలే మీకా అచ్చుపే
చెప్పాలి
డాడీ ఎక్కడికి మీనా ఎక్కడికి వెళ్ళారు మీ నాన్నగారు
కాలర్వనా చెప్పిన
ఓ ఓచ్చి మే అవును కదా నిన్న పొద్దున స్టోరీ సగం చెప్పి మద్ ఆపేసినవ్ జోగేంద్ర వళు
ఎందుకు బాగ్ నువు ఇంట్రెస్ట్ లేనప్పుడు
ఇంట్రెస్ట్ రాలే అప్ ప్పుడే క వచ్చింది అని కట్ చేసిన చెప్
ఏలో గానికి ఆక్సిడెంట్ అయి ఉంటే ఎక్కించుకరానిక్ పోగాేంట ఉండ ఆ రోజు నైట్
హు అవును పోయినావ తాత నవీన్ వాళ్ళు గుంపు ఉందని చెప్పనావ్ ఉంటే
ఉన్నాం కే తర్వాత వాళ్ళని ఎక్కించుకొని మేము హాస్పిటల్ తీసుకుపోతుంటే వాళ్ళు ఎవ్వడు రాలే ఆళ్ు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి మంచిగా సళ్ళగా పండుకురు
హు
అయితే మళ్ళా నిన్న ఫోన్ చేసింది జోగేంద్ర నైట్
హ
రకం రక్తం గారుతుంది రా రా రా అది ఇది అని ఫోన్ చేసండు అయితే ఆ రోజు హాస్పిటల్ పోయినా కత బబాల బ్లడ్ లీ అయితుంది రా రా పోయిద్దాం హాస్పిటల్ అది ఇది అని మల్ల ఫోన్ చేసిండు
ఆ
అయితే దాని తర్వాత ఏమైంది ప్రశాంత్ గాడికి లక్కీ గానికి మంచి గా బీర్లు దాపించుకుంటా
ఉమ్
ఆ లక్కీగాడు గిట్లా రాన్ అంటే అవసరం ఉన్నప్పుడు నేను తాగి తినేటప్పుడేమో గుర్తుకురాను అవసరమ వచ్చిప్పుడు గుర్తు చిన్న నేను తాగి తినేటప్పుడు గుర్తుకురా అది అంటేనే నాకు పాస్ స్ట్ ట్రిగర్ అయింది నా నా పాయింట్ పట్ అప్పుడు నేన్ పోలే రాన్ రాన్ అని చెప్పేసిన ప్రశాంత్ గాని తోనే ప్రశాంత్ గాంతో ఆ ప్రశాంత్ గా లే ప్రశాంత్ గాడు అలాగ గిట్లా నైట్ ఫోన్ చేసిాంట అయితే నాకు మళ్ళీ ప్రశాంత్ గాడు నిన్న కలిసిండు ఈ రోజు మార్నింగ్ ఉందక మార్నింగ్ కలిసి ఆడ ఉన్నాడు నాతోని మార్ తాగి తినుటప్పుడు ఏమో గుర్తుకురాను నేను నో ఇంకపుడు ఏమంటారు మధ్యరాత్ర్ దే రాత్రి ఇది ఏమి అయినా కన్ వస్తుంది డానికి ఫోన్ చేస్తాడు రా వాడు తగి తింటేప్పుడుైతే గుర్తుకు రావాలి మరి అ అదే అని చెప్పి అనది వంతొని
నిన్ను పిలవకుండా వాళ్ళని ఎట్ల పిలిచిండు
పడల్ంది పైనవ దాంతర్వాత దాన్ తర్వాత రోజే వాడు మళ్ళా వన్ ఫోన్ వాలిగిపోతే ఏడు వేలు పెట్టి ఫోన్ చేయిచ్చిండు అ ముగ్గురు నాలుగు నాలుగు బీరుదగిరు వల్దె పాడ్ పోయింది ఆ రోజే కింద పడ్డ రోజు
అయితే కాదు నీతో నువ్వు వెళ్ళిన రోజు ఆ చలా చర హాస్పిటల్ కి తీసుకుపోవడానికి తీసుకోవడానికి ప్రశాంత వాల్ కూడా వచ్
ఆ ప్రశాంత్ గడు వచ్చిండు లక్కీ గాడు రాలే
ఉమ్ కానీ లక్కీని పిలుచుండు
లక్కీ దనికి ఫస్ట్ ఫోన్ చేసిన్డు లక్కీ గాడే లేపిండు నన్ను ఆ రోజు ఇట్లా ఇట్లా కింద పడ్డాడంట అది ఇది అని చోప్ బంటే
ఉమ్మ్
ఎ గని లేస్తంట్ నేను రాను అని చెప్పన్న అంటే మళ్ళా దేవేంద్ర గడు ఫోన్ చేసి అరే కింద పడ్డారా రార్ ఏమి రా ఎవ్వరు రార్ ఏం రా
సర్ నువ్వుయతే హాస్పిటల్ తీసుకో పోయినవ్ కదా మళ్లీ నిన్ను ఎందుకు పిలవలేదు
అ అందుకే మారిగ నేను కూడా నిన్ ఇంకా అదే గిట్ల అయిపోయింది నాక్ ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేస్తుర్రు కాబట్టి మెంటల్ ఏక్ లేకపోతే నాకు అ డ్యూటీ సెట్ చేసి పెట్టనా మోహన్ దాస్ గాని దాంట్ల ఆ ఇది అయిపోయిన ఎంబటే ఏదో పోవాలే కూలి పనికి అదే ఆ చేసుకుంటాం వాళ్ళ మా వాళ్ళ ఇంటర్వ్యూ లళ్ళకి పోవాలి
ఆహా పైసలు వస్తాయానా మమ్మల్ని దేకట్లేదు అయితే
అర్ధమయ్త్ ఎవడు ఎవణ్ని దేక్తలేడు
ఊ అదే లే అందుకే గా ఫోన్ లేకున్న వాళ్ళు మాట్లాడుతుర్రు వీళ్ళు మాట్లాడుతుర్రు మా తమ్ముడు ఉన్నాడు మా అయ్యున్నడు మా అన్న ఉన్నడు నువ్వు నేనా చెప్పేది
నీతో మాట్లాడదామన్నా ప్రత్ తిసారి మనసుని ఎట్లా అంటే ఇట్ల గడ్డపార పెట్టి గుచ్చినట్టు గుచ్చుకుంటా
మరి నీకొదిలేస్తానప్పుడు గడ్డపార పెట్టి కుచ్చుకుంటుంటే నువ్ తాగి పడిపోతే నేను ఫోన్ చేస్తే ఆడ మీ అన్నెత్తి పడిపోయిండు ఉన్న వంద కూడా ప్పుడు కొట్టని కొట్టించుకున్నాడు ఆ ఎక్సామ్స్ పెట్టుకొని తాగి పడిపోయిండు వానికి ఉన్న వంద కొట్టించుకున్నడు నువ్వే కొట్టి ఉంటావు డబ్బులు ఆడికి ఎగ్జామ్స్ పెట్టుకొని డబ్బులు ఎందుకు కొట్టినవ్ అయితే ఇట్లాంటియన్ని అంటే అసలు కాదు ఇట్లాంటియన్ని అంటే మల్ల నీకన్నా గంట నాకైతే కత్తి గుండెలో పోడిషినట్టు ఉంది మరి
నేను తాగి పడిపోలే అర్థమైందా నేన్ పోయి మిద్దె మీద పోయి సాప్ పేసుకొని మంచిగా పండుకున్న
దాన్ని అట్లా అంటారులే మీ భాషలో కిందకి పిల్వచ్చు కదా మరి అంటే కిందకి పిల్వచ్చు పిలవరంటె తాగి పడిపోయిండంట రా
ఆ పడిపోయిన నేను మంచిగా పోయి సాప్ వేసుకొని పడుకున్నా మిద్దె మీద
అసలు అసలు ఆరోజు ఎందుకు తాగినవ్ చెప్పు ఫస్ట్ నాకు
ఏ ఆరోజు ఈ ప్రశాంత్గాళ్లు ఈల్లు వచ్చిర్రు ఇంటికి వాళ్ళొచ్చి ఆ ఆళ్ళు తెప్పిచ్చిరు
అది ఎందుకు
మా ఇంట్లో ఆరోజు మా వాళ్ళు లేకుండే ఊరికి పోయిర్రు
నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని నీకు గుర్తులేదా తెలీద
గుర్తుంది
బ
గుర్తుంది నెక్స్ట్ డే హాల్ డేనే ఉండే కదా అని
ఊహు
అ
నెక్స్ట్ డే హాల్డే ఉంటే ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ లేదు కదా
ఉంది
అంత అహ సబ్జెక్ట్ లోనే అంత తోపు పర్ఫెక్ట్ ఇంతే కదా
అే పో
నేను నీకాల్రెడీ చెప్పినా ఒక్క సప్లి పడిన నేను నీ లైఫ్ లో ఉండడానని చెప్పినా కూడా నువ్వు ఉంటేఏంది పోతేందని కేర్లెస్ చేసుకుంటే చదవకుండా తాగి పడిపోయినావు మరి నాకు గుచ్చుకోకుండా ఏమ నాకు ఏమన్నా గు నీకన్నా గడ్డపాన కత్తి గుచ్చుకుంది గుండెలో ఆ నేనేమ్ చేయను నీకాల్రెడీ చెప్తున్నా ఈ ఫైనల్ ఇయర్స్ మంచిగ చదు నువ్వు కనుక ఇప్పుడు కనుక ఒక్క సబ్జెక్ట్ పడ్డ నేన్నీతో ఉండను మాట్లాడనని చెప్పినా కూడా నువ్వు తాగి పడిపోయినావ్ తిరిగినవ్
ఈ సారి ఆల్పాస్ నేను
చూద్దామ్లే ఎంతాకో
అ కొంచెం అంటే కొంచెం భయం అనిపిస్తుంది రాషినా అనిపిస్తుంది భయం కూడా ఏస్తుంది ఏమజ
చూద్దాం అది కూడా ఎందాకో
పడితే పడ చ్చూ చెప్పలేమింగ పడ్డా గాని టైమైతే వెయిట్ చేయనిగ పడ్డా గాని టైమైతే వెయిట్ చేయ్యన్ కదా అంటున్నా
ఉమ్
ఉమ్
పడదు వాళ్ళ భాషనే మళ్ళీ పడితే పడొచ్చు ఇన్ని మాటలు ఉండవు ఒక్క మాటే ఉంటదేదైనా
ఒక్క మాటే ఉంటుదంటే నువ్వు ఎగ్జామ్ రాసినక నువ్వుచెప్తావా నువ్ రిజల్ట్ వచ్చిందాక బిగుసుకొని రావవా
ఉమ్
నేనొక్కన్నే చేస్తున్నట్టు చెప్తావ్
తిన్నారా
ఆ ఎవరొచ్చిర్రు మాత్తనా
ఆ మీ ఎన్ని కాల్స్ అయిపోయినా మొత్తం ఇంకా
నాలుగోదనుకుంటా ఇది
ఉహు
అంటే నువ్ మధ్యలో రెండు సార్లు కట్ చేసినావ్
మొత్తం థర్టీ వచ్చినాయా మీకు కూడా
తట్టి యా
ఉమ్
మాకు వస్తుదా
ఆ
నేను చెక్ చేసుకోలే నువ్వు నాకు చెప్పలేగా
ఉమ్ ఫామ్ పెట్టినా ఐదు ఫిల్ చేయాలా ఫార్మ ఫిల్ చేస్తే వస్తాయ్ గ్రూప్ లో పెట్టారుగా
ఆ అవంతా నంత కంట ఉంది అదైతే చిక్లు చిక్లు ఉంది కానీ నీకు ఇంత డేర్ వస్తుందండి ఇట్ల ఫోన్ మాట్లాడుతున్నావ్ భయం లేకుండా ఆ
టెన్ మినిట్సే కదా అని
టెన్ మినిట్స్ అయితే ఏం అంట లేదా ఏంటి డైనోసార్ చిన్నరక్క వచ్చింది ఇంటికి మీ చిన్నరక్క వచ్చింది ఇంటికి ఉమ్ ఆమె కంటపడు
ఆ
ఉమ్
తెల్సు తెల్సు
ఉమ్ చెప్పింక
అయితే లా థౌజండ్ ఇది వరకి ఇది సెకండ్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ కదా లాస్ట్ టైమ్ థౌజండ్ పడ్డ వాళ్ళకి ఇది ఉండదంట తౌసండ్ కంటే తక్కువ పడుతేనే మళ్ళీ వాళ్ళకి అసైన్ చేస్తారు ఇది ఉమ్ మ ఎందుకు చేతున్నా ఊరికే
ఊరికే చేస్తున్నా కాదు ఆళ్ళు ఎట్లా సంపాదిస్తుర్రు తెలుసా లక్కీ గాళ్ళు పరా వాళ్ళ కాడ అప్పుడు పైసలు రోజుకు ఒక ఐదు వందలు వేసుకుంటారు నా కాడ అప్పుడు మధ్యలో బాగానే పైసలు ఉండేగాని ఇప్పుడు పైసలు లేవు డైరెక్ట్ రెండు మూడు మూడు మూడు వేలు అట్లా వేస్తారు
ఉమ్
ఉమ్ వేద్దామంటే పైసలు లేవు మా అన్న గాడు ఇస్తే బాగుంది కానీ మనడు దగనించి పాడ అతేలే ఎడు దేంట్లో యేసేది ఏమి ఉండదు కా నేను కూడా చేయచ్చా
ఎవరైనా చేయొచ్చు
ఏం చేయాలి
ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఫిల్ అయిపోయిందిగా
ఏంచేయాలి
ఉమ్ ఉమ్ జస్ట్ ఇట్లా ఒక థర్టీ కాల్స్ డైలీ ఫైవ్ కాల్సు
ఆ థర్టీ కాల్స్ మాట్లాడితే
పడతాయి అంటే మనం మాట్లాడే క్వాలిటీని బట్టి
ఎంత పడతాయి వేయి రూపాయలు పడతాయ
చెప్పలేము
ఆహా
హలో
చెప్పు
చెప్పలేము అంటే మనం మాట్లాడే క్వాలిటీని బట్టి మధ్యలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ రాకపోయినా
ఆ ఇంగ్లీష్ వాడతాలేవు గ
ఉమ్
ఇంగ్లీష్ వాడాల్న
సరే సరే అండి మరి టైం అయిపోయింది ఇంక బాయ్
బాయ్